హలో అక్క
ఇనిపిస్తుందా రా
ఆ వినిపిస్తుంది అక్క
ఆ
ఉమ్ ఈ టాపిక్ ఇప్పుడు రోజు వర పనులు మాట్లాడుకున్నాము ఏం చేస్తున్నార్ అక్క ఇప్పుడు
ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఖాళీ ఉన్న పని అంతా అయిపోయింది
ఒకే
ఉమ్
వంట అయిందా వంట చేశారా
వంటన వంట ఏం చేయలేదురా కానీ ఇంతసేపు మేము మొక్కజొన్నలు తీసుకున్నాం అన్నమాట అంటే మొక్కజొన్న కాంకులు తెలుసా
ఆ తెలుసు తెలుసు అక్క
ఆ అవి తీసుకొని అవి పచ్చివి మొత్తం వాటిని వొలిసి అ బెల్లమేసి గ్యారెలు చేసినాం అన్నమాట ఎంతసేపు అదే పని
ఏం చేస్తున్నారు మీ పిల్లలు ఏం చేస్తున్నారు
ఆ
మీ పిల్లలు ఏం చేస్తున్నారు
ఏం లేదు ఖాళీగానే ఉన్నారు ఉమ్ ఇంతా సేప్ అదే పని అయిపోయింది ఇగ వంట అంటే ఇంకా చేయలేద్ దా కానీ ఈ ఇంతసేపు అవి గ్యారెలు అవి ఇవి వేయడమే సరిపోయింది వంట చేయాలి ఒకవేళ తిని ఇగో కొ అన్నమైనా ఇగ కూరైనా కొంచెం వాళ్ళ వా ఒకవేళ తింటా అంటే వండుతా లేదంటే లేదు ఇగ అవి తిన్న తర్వాత
ఎ ఏం చేస్తారు రోజు ఇంట్లోనే ఉంటారా ఎక్కడికైనా వర్క్ కెళ్తారా జాబ్
జాబ్ ఏం లేదు ఖాళీగానే ఉంటా
ఉమ్ హ్మ్
ఇగ పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో పనులు ఇగ అన్నీ అవే ఇగ ఇగ నేను బయటికి వెళ్ళలేది ఏమి ఉండదు ఇగ వీళ్ళతోనే సరిపోతుంది ఇగ
ఇంట్లో పని చేయడానినికిే అయిపోతది ఎలా అయిన టైం మొత్తం
ఉమ్
మార్నింగ్ లేషినప్పటి నుంచి పనే ఉంటది కాదా
అవును మార్నింగ్ నుంచి పనే మళ్ళా త్రీ ఫోర్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ ఇప్పటి దాకా పనే ఉంటది ఇగ
ఆ అవును ఇంకా పిల్లలు ఉంటే ఇంకా చిన్న పిల్లలుంటే ఇంకా ఎక్కువ పని ఉంటది
అవును వాళ్ళతోనే సరే సగం పని వాళ్ళతోనే ఇగ
ఆ
తినవురా అన్నం
లేదుఅక్క ఆఫ్టర్నూన్ తిన్నాను ఇప్పుడు ఇంకా చేయలేదు ఇంకా డిన్నర్
ఆహా
హు
అంటే నువ్వే వండుకుంటావా లేదంటే
లేదు హాస్టల్ ఆ హాస్టల్ హాస్టల్ హాస్టల్లో పెడతారు ఫుడ్
ఆ హ హాస్టల్ ఉంటావా అయితే
హాస్టల్లో ఉంటారు
హ
ఇగ కాలేజ్ నుడి ఈ రోజు సండే కాబట్టి హాస్టలోనే ఉన్నాను లేదంటే కాలేజ్ కి వెళ్ళి రావడం మార్నింగ్ టెన్ నైన్ థర్టీ టెన్ కు ఉంటది కాలేజ్ నైన్ థర్టీ కి వెళ్ళి
హ
వస్తా ఫోర్ థర్టీ కాలేజ్ అయిపోతుంది ఈ హాస్టల్ కి వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ అయితది
హ
మే మొత్తం ఇగా కాలేజ్లోనే అయిపోతది
అంటే ఏం చదువుతున్నావ్ నువ్వు
ఇప్పుడు బీఫార్మసీ చదువుతున్న అక్క థార్డ్ ఇయర్
ఆహా
మ్మ్ అవును మ్మ్
లేదంటే ఇక అక్కడ ఉంటే అయినా అక్కడ ఉంటే ఆ సంతోషమే వేరే ఉంటా ది లే కానీ మనం అవసరం కాబట్టి క తప్పదిగా ఉండాలి మ్మ్
మ్మ్ ఇంతని ఇంకా హాస్టల్ అంతా హాస్టల్ ఫుడ్ ఏం మంచిగా ఉండదు కాని ఏ మిస్ అయితా ఉంటాం హోమ్ మీ ఇగా ఇల్లు ని
అవును
ఉమ్మ్
అవును కొంతమందికి పడదు హాస్టల్ లా తినడం అవన్నీ అదే
నాక్కూడా మధ్యలో వాడేది కాదు ఇప్పుడు ఇగా కొంచెం కొంచెం ఓకే ఇప్పుడు కొంచెం బానే ఉంటుంది
అలవాటయిపోయిందిగా అందుకే అట్లా ఇ లేదు లేదంటే మాత్రం కొంతమందికి అసలు అసలుకే పడకుండా ఉంటంది
అసలు వాడదు కర్రీస్ కూడా అసలు ఏం మంచిగా ఉండవు ఇంట్లో అంటే మనం ఇష్టం ఉన్నట్టు కర్రీ వండుకోవచ్చు ఇక్కడ వాళ్ళు పెట్టిందే తినాలి
అయినా మళ్ళీ వాళ్ళు అన్నంలాగినకా సోడ అలాంటివి వేస్తారంటారు ఎక్కువ తినకు కుండా ఉండడానికి అట్లా ఉండడం వల్ల ఎందుకు ఇంకా ఆరోగ్యం అంత కరాబ్ అయిపోతాది
ఉ సోడా లేదంటే ఆయిల్ వేస్తారంట ఆయిల్ వేస్తే ఇంకా మనకి తినాలి అనిపించదు రైస్ లో ఆయిల్ వేస్తే
అవును మరి మన ఇంట్లో వంట చేసుకున్నట్టు ఉండదు మన ఇంట్ల అన్నం ఇంట్లా తిన్నట్టు ఉండదు ఇక
ఉమ్
కనీ ఏం చెస్తామ్ తప్పదు కదా
హుమ్ అవును
హు అయినా ఏం కాదుది అది ఒక ఫుడ్ విషయంలో తప్పా మిగతా అన్ని విషయాలల్లో మంచి చెగయి గానీ ఉమ్ కాకుంటే ఇంకా ఈ ఇంట్లో ఉంటేనే ఇక ఈ ఇంట్లో పనే ఎక్కువ ఇంక
మ్ ఇంట్లో అంటే మరీ అంత ఏం ఉండదు అంటే అప్పుడే ఎప్పుడో ఒకసారి చేయాల్సి వస్తది అంతే మమ్మీ వాళ్ళు ఎక్కడికైన వెల్తె
ఇగ అంతె
నే వచ్చాగ నిగా కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ నోట్స్ రాసుకోవడ మా లేదా ఏదో ఒక వర్క్ చేసుకుంటా ఉంటాం
హా
ఉ
ఇగ అవే ఉంటనే ఉంటయి పనులిగ
ఉమ్ ఏమైన ట్రిప్కెళ్తార అక్క మ మధ్యలో మధ్యలో మంత్లీ వన్స్ అయినా
ఇంకేమి నేనేం వెళ్ళన్రా ఇంటి దగ్గర ఉండరా నాకు అంతగాన బయట అట్ల పోవడం అంత ఇష్టము ఉండదు
ఉహు
ఇక వీళ్ళతోనే సరిపోతది కదా ఇంట్లో పిల్లలతోనే
అవును
ఇంక వాళ్ళ చిన్న పిల్లలు వేసుకొని ఇక పోవాలన్నా కూడా నాకు అంత అట్ల పోవుద్ది కాదు నాకు అంత ఇట్ల మనం ఆ వెళ్తార్ స్కూల్కి
ఇంక వాల్ స్కూల్ కెళ్ళే టైమ్ లోనే కొంచెం అట్లా ఫ్రీ ఉంటాం అంతే ఫ్రీ ఉంటార
ఆ స్కూల్ కెళ్ళి ఇక మళ్ళీ వచ్చేదాక కొంచం ఏమి ఎక్కువ పని ఉండే వాళ్ళు వచ్చినాకనే పని వాళ్ళు ఉన్నప్పుడు పని ఇక
హుమ్ ఈరోజ ఎట్లయినా సండేనే ఇంట్లోనే ఉన్నారా ఇప్పుడు ఇంకా
అర్చి గోళ గోళ ఆ ఇంట్లోనే ఉన్నారు
ఆ బయటి కెళ్తార ఆడుకోడానికి
ఇక బయటికి ఎటు వెళ్ళారు ఇంట్లో మా మా చాలా పెద్ద ప్లేస్ ఉంటది మాకు ఇక మాకు ఇంట్లోనే నె ఆడుకుంటారు ఎక్కువ బయటకి ఏం వెళ్
వాళ్లె ఇద్దార్ ఆడుకుంటారా
ఆ వాళ్ళే ఇద్దరు ఆడుకుంటారు లేద్ అంటే టీవీ చూడాలనుకుంటే కొద్దిసేపు టీవీ చూస్తారు లేదంటే లేదె ఆ హోమ్వర్క్స్ ఇంకేమై ఉంటా చేసుకుంటారు ఇక అటు ఇటు ఆడుకుంటా ఉంటారు ఇక
వాళ్ళ వర్క్ వాళ్లు చేసుకుంటారా అక్క
ఆ చేసుకుంటారు వాళ్ళు
ఉమ్
ఎక్కువ ఏం నన్ను ఏం అడగరు ఎక్కువ శాతం ఏదో ఒకటి అర్ధం కాకున్నప్పుడుయితే నే అడుగుతరు. ఇక లేదంటే మాత్రం వాళ్ళ వక్సు వాళ్ళే చేసుకుంటారు, ఇక నేను ఏమన్నా పనిలో ఉంటే కాబట్టి కి నన్నంతగనం ఎక్కువ ఏం అడగరు లేదంటే పని అయిపోయినంక కాలీగా న్నప్పుడు రాసుకున్నారు అనుకో నాకు ఇది జెయ్వవా నాకు అది జెయ్యవా మమ్మీ నాకు రాసీవా నాకు చేతులు నొప్ లేత్తాన్నయ్. ఏదో ఒకటి చెపుతరిగ ఆ ఇస్తరు
ఆ ప్రోజెక్ట్ వర్క్ అయినం అంత చిన్న ఇల్లో మనం వాళ్ళకి ఇచ్చినట్టు ఉండ పేరెంట్స్కి ఇచ్చినట్టే ఉంటది అప్పుడు దెక్కొవచ్చు.
ఇక ఎందుకంటే మనం చేసేదిగా ఇగ పిల్లలు మనమే చేయ్యాలి కాబట్టి కితప్పది
ఉమే నువ్వు మా అక్కతో కూడా మా అక్క వాల్ల కూతురు ఉంటది తను అయినా నర్సరీ క్లాస్ కి ఎల్కేజీ క్లాస్ కి ఏం చేస్తారు అనేసి అదే వర్క్స్ ఇస్తారు చాట్లలో తర్ కరవడం అవన్నీ మ్
చాట్లలో అయిన అట్లనేత్తరు. మళ్ళా అందులోటి మొన్న సైన్స్ స్క్వేర్ అనని సైన్స్ స్క్వేర్ అని నన్ సంపుకు తిన్నారు అసలు నాకు అది తయారు చేసి నాకు ఇది తయారు చేసి అని అదే అదొకటి లంగ్స్ ఉంటది కదా అది తయారు చేసి ఇచ్చిన
ఆ స్కూల్లో మేమ్ కూడా జేస్ ల సైన్స్ ప్రేయర్ టెన్త్ వరకు ఉండేగ ఇంటర్ కు వచ్చేసినంక అన్నీగ మనకి ఇగ రాయడమే ఉంటది అసైమెంట్స్ అని అవి ఇవి
మ్ అయినా వీళ్ళకు ఉన్నంత ఏం లేదు మాకు అన్ని ఇలాంటివన్నీ ఏం లేవు మేం చదువుకున్నప్పుడు అయితే
ఉమ్ ఇప్పుడు అన్నీ మ్ ఇంకా డైరీ నోట్స్ ఇప్పుడు ఏ క్లాస్ చెట్టోళ్ళు
ఒకాయనా సెకండ్ ఒకాయనా ఫోర్త్ ఉమ్
ఉమ్
ఇంకా?
మ్ కొట్కుంటర ఇంట్లో
ఆ కొట్కుంటరూ ఎందుకు కొట్టు కోరు కొట్టుకుంటారు ఇంకాని వాళ్ళు కొట్టుకునేదానికన్ నన్నే ఎక్కువ ఒర్రి చేయడమే ఎక్కువ ఇంకా
అయినా కొట్ట్కున్నాక మళ్ళీ వాళ్ళే కలిసి మేం కూడా అంతే ఇంట్లో మా తమ్ముడు నేను కొట్ట్కుంటాం. మళ్ళీ మళ్ళీ కలిసిపొతాం ఇగ
ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయిందన్కో ఇంగ అది అడ్జస్ట్ అయిపో తరు. వాళ్ ఇగ కొంచెం ఎక్కువ కొట్టుకోవడం అట్లా ఏమి ఉండదు ఎక్కువ శాతం అయితే ఇద్దరు అబ్బాయిలు అనుకో వామ్మో వాళ్ళతోని మాత్రం తలపానం తోకకు వచ్చినట్టే ఇగ
మ్ కొట్కుంటాఉంట అవునవును మ్
నేను మా తమ్ముడు గాని నే మేమిద్దరమే కానీ మేము ఎక్కువ అంతగానం కొట్టు ఒక ఒకవేళ కొట్టుకున్నా మళ్ళీ ఐదు నిమిషాల మాట్లాడుకునేది వీళ్ళు కూడా అట్లే మాట్లాడుకుంటారు కానీ ఎప్పటిక్ కి కొట్టుకోవడమే వీళ్ళు చిన్న దానికి పెద్ద దానికి
ఆ అవును తినే విషయంలో ఎమైన సతాయిస్థార?
అట్లే మంచినే తింటరు అంటే చిన్నాయనే మంచినే తింటాడు ఆయనకు ఫస్ట్ ఏదైనా ఆయనకి ఉండాలి ఎదురుంగా
ఆ ఓకే అక్క ఆ సరే
ఊ